హలో
బాగున్నారా
బాగున్నం మీర ఎలా ఉన్నారు
బాగున్నారా అండి ఏం చేస్తున్నారు
మేము ఏం చేయట్లేదండి ఖాళీగానే ఉన్నాము మూ మ్మ్ మీరు అందంగా కనిపించడం కోసం ఏం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి అంటే పౌడర్ కానీ సోప్స్ కానీ
నేనైతే పౌడర్ అయితే పాన్స్ పౌడర్ యూజ్ చేస్తాను
ఫేస్ క్రీమ్స్ ఏమన్నా వాడతారా
ప్రీ సిమ్
చ అంటే నా ఇంటర్ నుంచి వీకో టర్మర్కే వాడతాను హలో
పేస్ కండి
ఆ ఫేస్ క్రీమ్ ఒక్కొక్క్ సారి మా చెల్లి వల్ల ముంతాని మట్ ట్ట వాడేవాళ్ళం
ఏంటి అవుతుంది
ముల్కని మట్ త్తనే వాడేవాళ్ళు
అదేల వాడతారండి మాములుగా
మార్కెట్ లో ముంతని మట్టి అంటే దొరుకుద్ అండి ప్యాకెట్స్ దాన్ని వాటర్లో కానీ రోజు వాటర్లో కానీ మిల్క్ ద్వారా కానీ అ ఫేస్కి మ్మ్ జిడ్డు పోయి కొంచెం ఫ్రెష్ ఇంకా కనపడుదండి ఫేసు
ఆ ముల్తాన్ మట్ట అండి
ఆ అవునండి మ చెల్ల అయితే అందులో రోజు వాటర్ యూస్ చేసుకోండి
మీ మీ చెల్లి నీ చుస్ అే మీరు కూడా ట్రై చేశారండి
మా చెల్లి అప్పుడప్పుడు వాళ్ళ హాస్టల్లో చేసే ప్రయోగాలన్నీ మా ఇంటి కాడ చేేస్తూ ఉండే
హ్మ్ హు అవి మీకుచ్ చెప్ లేదండి
ఆ మేము కూడా ఇంటికాడ ట్రై చేస్తాం తో ఉండేవాళ్ళ ము హ్మ్
మరి ఇప్పుడు వాడట్లేదండి అది
ఇప్పుడు వాడట్లేదండి ఇప్పుడు వీకో టరమరిక్ ఫేస్ క్రీమ్ ను రోజు రైస్ వాట్ ఇ అది అదొటి యూస్ చేస్తున్నామ అండి ఫేస్ వాష్ ఆ మ్మ్ మ్మ్
అవి బాగానే పనిచేస్తాయంండి
బానే పని చేేస్తుందిండి ఫేస్ లో కొంచెం గ్లో అనేది కనపడుతుంది
అవి ఎందుకండి ఆయి ఇస్తు రైస్
అ డ్రైస్ స్కిన్ ఆయిలీ స్కిన్ పోయి కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తాయి
రావడానికినికి
రావడానికండి
అంటే నేమ క్రీమ్స్ అన్ని వడలే
అవునండి గోల్డెన్ పీలప్ మాస్క్ అని అది చేద్దాం అనుకుంటున్నానండి
అది దేనికండి
అది కూడా ఆ క్రీమ్ అప్ ప్లై చేసుకున్న తర్వాత మాస్క్లాగా రిమూవ్ చేసుకోవాలండి
అంటే ఫేషియల్ లాగానే
ఆ అవునండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి
ఆ సరే ఆన్లైన్ లో దొరికిద్దండి
ఆన్లైన్లో పర్పుల్ అనే యాప్లో దొరుకుతుందండి
అది అవి కొనడానికి కూడా ఒక యాప్ అండి
అవు కొనడానికి కూడా ఓన్లీ ప్రోడక్ట్స్ ఓన్లీ ప్రోడక్ట్స్ కు మాత్రమేనండి అంటే ఫేస్ ప్రోడక్ట్ కానీ ఉంటాయి కదండి మేకప్ ప్రోడక్ట్స్ వాటిలు మాత్రమే యూజ్ అవుతాయి ఉంధ
ఆ పర్పులా
అవునండి అది షాపింగ్ యాప్ లాంటిదండి ఏంటండి
అదే అవి వచ్చే అది బాగానే ఉంటుందండి ప్రోడక్ట్
ప్రోడక్ట్ బానే ఉందండి రేటింగ్ కూడా బానే ఉందండి
బగుంటుండి అయ్తే ఇసారికి సాధయితేస్తడి
ఈసారి మీరు ట్రై చేయ అండీ
అ అవును
యూజ్ అవుతే కనుక రెగ్యులర్గా యూజ్ చేయడానికి రిజల్ట్ బాగుంటుంది కదా
అ ఓ సన్‌స్క్రీన్ అవి కూడా ఉంటాయిడి మ్మ్
ఆ సన్ స్క్రీన్ లిఫ్టిక్ దగ్గర నుంచి మొత్తం మ మ కక సంబంధ చుస్నాయి అని అంతే అండి కాస్ట్ కూడా ఫిష్ట ఫెస్టివల్ టైమ్ంలో తీసుకుంటే బెటర్ అండి ఎందుక తపుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వ ధు మనకి మామూలు టైమ్ లో చాలా రేటే చెప్తారు మనం తీసుకోలేం కదా
అయితే ఈసారి ఫెస్టివల్ టైమ్ లో చూడాల
ఉమ్ ఉ
మీరు ఏదమనా సజెస్ట్ చేయ్యాలంటే ఇంకేమి సజెస్ట్ చేస్తార
నేను ఏదైనా సదస్యాలంటే పింపుల్స్ గట్రా ఉన్న వాళ్ళకైతే అవికోటర్మిరిక్ నైట్ యూజ్ చేసేది ఉంటుంది
ఉమ్ అది అదలా ఇచ్చారు
నైట్ టైము బొమ్మలుగా క్రీమ్ లాగా అప్లై చేసుకోవడం ఫేస్ కి
ఫ్రెష్ అయిన తర్వాత
అవునండి నైట్ పడుకునేముందు దు ఎందుకంటే దానికి సన్ లైట్ అనేది పడుకు కుడాదు ఉమ్
మార్నింగ్ ఎర్లీ టైం అయితే డే టైం అయితే ఎలాంటిడి
డే టైం అయితేనండి ఫారన్ లవ్లియా యూజ్ చేస్తాము నేను అదే సజ్జెస్ చేస్తాను
పేర్లోళ్ళ అందరిక పడదు కదండి
అది స్కిన్ నేను బట్టి ఉంటుదండి ఒ ఒకొక్కరికి బాగా యూజ అవుతుది కొంతమందికి ఏమో దాన్ని అప్లై చేసం రెండో రోజే
ఒకసారి నేను స అలానే ట్రై చేస్తే ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేస్తున్నాయి అప్పటి నుంచి క్రీమ్స్ ఏమి వాడడం మానేస్తాను
నాకు కూడా ఒకసారి నేను ఎక్కడికో ట్రావెల్ చేసేటప్పుడు ఫౌండేషన్ క్రీమ్ అని అప్లే చేసుకున్నాను దానివల్ల కూడా నాకు బాగా పింపుల్స్ వచ్చేస్తునాయి
ఫౌండేషన్ క్రీమ్ అండి
అవునండి అది పౌడర్ టైప్ ఉంటదండి మ్యాక్ ఇంట్లో ఉంటది దా వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను
మరి అప్పుడు ఏం చేస్తారంండి అవి పోవడానికి
కొన్ని రోజులు ఏమీ రాచ్చకోకుండా ఆయిల్ అప్లై చేసుకునేదాన్ని దాని ద్వారా అది త్వరగా తగ్గిపోయింది
పింపుల్స్ కా ఆయిల్ అప్లై చేస్తే పోతాయి
అంటే అది కొంచెము గడ్డ టైప్ కింద వచ్చింది ఆ పౌడర్ వల్ల
ఓహో
అందుకనే ఆయిల్ అప్లై చేయవల్సి వచ్చింది
ఆ న్యాచురల్ గా పోగటారు లేకపోతే ఏమైనా క్రీమ్ యూస్ చేస్తారా
నాచురల్గా నేనాండి అంటే మళ్ళీ క్రీమ్ ఏదైనా యూస్ చేయాలంటే చాలా భయ వేసింది
మనా
ఎక్కువ అవుతాది మళ్ళీ తర్వాత కాడ నుంచి వీకో టర్మరికే రాసుకుంటున్నాను
అది బాగా పనిచేస్తుందండి అయితే మీకు
ఆ అది బానే ఉంటది ఫేస్ లో కూడా గ్లోయింగ్ ఉంటది గ్లో తగు ఉంటది నైట్ టైం అయితే నైట్ టైమ్ యూస్ చేసేది అంతే బాగుంటది
కాస్ట్ బానే ఉంటందండి
కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ ఉంటేనేమో వస్తుందండి అంటే వన్ సెవెంటీ నైన్ వన్ నైన్ంటీ అలా ఉంటుంది మినిమం టూ హండ్రెడ్ ఉ
క్వాంటిటీ ఎంత ఉంటుందండి
క్వాంటిటీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అలా ఉంటుందండి
ఈసారి ఫెస్టివల్ వచ్చినప్పుడు చూస్తాను
ఆ చూసి మీకు నచ్చినట్లయితే తీసుకోండి స్మెల్ కూడా బాగుంటదండి
మ్ స్మెల్ అండి
అవునండి దాంట్లోనే చాలా ఫ్లవర్స్ ఉంటాయి
ఏ ఫ్లవరైతే బావన్
గంధం ఫ్లేవర్ అయితే బాగుంటదండి
అంటే కొన్ని ఫ్లావర్స్ బట్టి అటు కూడా
ఉ ఓ పేస్కి గంధం కూడా మంచిదే కదా ఇంకోటి పసుపుంటది
పసుపు దండి అయితే ఈ సారి చూస్తా
నచురల్ గా అంటే ఇంకా సున్ని పిండి బెటర్ అండి
సున్న పిండి అండి
ఆ కొంచెం ఆయిల్లో గోధుమ పిండి కలుపుకుంటే మంచిదండి శనగపిండి కలుపుకుంటే మంచిదండి
అది కలుపుకుని ఫేస్ అప్లై చేసుకున్న తర్వాత కడిగేసుకోవడమే అండి
అవునండి రీసెంట్గా మా సిస్ కో కొత్తగా కాఫీ పొడితో ఒకటి చేస్తుందండి
దా అది ఎలా ఉందండి వర్క్ అవుతుందా
అది టమాటా దాంట్లో కొంచెం కాఫీ పొడి కలిపి మోహానికి రుద్దుకుంటుంది
హు
ఉ అది రిజల్ట్ బానే ఉండండి అది చూడాలండి అడిగి తెలుసుకోవాలి
ప్పటి నుంచి ట్రై చేస్తుందండి అది
టూ టైమ్స్ ఇంట్లో ట్రై చేస్ అయితే మా మదరు మొహన్ నాశనం చేసిందని తిట్టారండి మరి ఇప్పుడు ఆమే హాస్టల్ లో ఉంటుంది మరి ట్రై చేస్తుందో లేదో నేను అడగలేదు ఉ ఊ
మీరు అలా ఏంది ట్రై చేయలేదండి
నేను అలాంటివి ట్రై చేయనండి ఓన్లీ వీకో టర్మరిక్ కె వాడతాను మీరు ఏం వాడరండి కీ క్రీమ్స్
ఆహ లేదండి నేనేం వాడను
ఊ నేచురల్ బ్యూటీ అనుకుంటండి మీరు
అదేమీ లేదండి అంటే ఏదైనా వాడితే ముఖానికి మళ్ళీ పడకపోతే మళ్ళా
అవును అవును నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలం ఎంతగానో అనుకుంటాను
మరి వెళ్ళలేదండి అసలు
వెళ్దాం అనిపిస్తుంది కానిండి ఆ టైం కి అబ్బా డబ్బులు వేస్ట్ ఎందుకు కనిపిత్తదిండి ఉ ఉ కానీ హైబ్రోస్ చేయించుకోవాలి ఫేషియల్ చేయించుకోవాలి హెయిర్ కట్ చేయించుకోవాలని ఉంటది
అని అనుకుంటారండి
అని అనుకుంటాము వెళ్ళలేదా అనుకు కుంటాను వెళ్ళిన తర్వాత ఆ ఎందుకులే డబ్బులు ఆ డబ్బులు వేస్ట్ కూసేపు ఉండే దానికి అనిపిచ్చిద్ది
వేస్ట్ ఆఫ్ మనీ అనుకుంటారు అంతే
ఉ మీరెప్పుడైనా హైబ్రోస్ చేయించుకున్నారా
ఆహా లేదని చెయిచ్చలే ఏ చేయాలన్నా ఫస్ట్ భయమే వేస్తది
ఆ
తర్వాత రిజల్ట్ ఎలా ఉంటదా అని
ే బానే ఉంటది లేకపోతే మొహం మొహం పాడైపోతది
భయంమండి
అవును అంతేనండి ఏదో ఒక రోజు వెళ్దామని అని అనుకుంటాను మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపితది
ఒక సారి ట్రైచేసి ంది లేకపోతే
ఈసారి తప్పకుండా ఏదైనా ఫంక్షన్ గానీ మ్యారేజ్ గాని ఉంటే కనుక తప్పకుండా వెళ్తాను
ఆ సరే
మీతో మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉందండి
నాకు కూడా అండి
ధన్యవాదాలండి
ధన్యవాదాలు
ఆ